హలో హలో హాయ్ ఆ వినిపిస్తుంది చెప్పు వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తాంది ఏం చేస్తున్నారు
ఏం చెయలేదు ఊరికే ఉండాను
అవునా వంట చేసినారా ఉ ఏం చేసి
అన్నము గింజల్చారు
గింజలు
ఆ అల్ ఇవి అల్సంద గింజిల్ అన్ని వస్తాయి అవా ఉ దాన్నే ఆహా ఎండి ఎండి ఎండినోటివే
అవునా అంటే ఉడికెసా
ఆ ఉడకబెట్టే నార్మల్ కూరికి వేస్తాం నానబేడతామా
ఆ
నానబెట్టి ఆ నార్మల్ మసాలాకి ఏమేమి కావాలో అవి పెట్టుకుంటాము ఎర్రగడ్డను ఆ ఎర్రగడ్డ కొబ్బరి ఆ కొంచం లవంగము
అవును
కారము ధనియాల పౌడరు ఆవి ఆ కొత్తిమీర అవి వేస్తాము చింతపండు కొంచెము చింతపండు ఏసుకోవచ్చు లేదా చింతపండు పులుసు అవి వేసుకోవచ్చు
ఆహా
ఆ వేసుకొని మిక్సీకి వేసుకుంటాము
ఉ
ఇవి నానబెట్టిండేవి ఫస్ట్ నెయ్యి వేసి నీళ్ళలో ఎక్కువ ఉడుక పెట్టి
అంటే ఎంత సేపు నానబెడతారు
ఇప్పుడు నువ్వు టుమారో చేయాల అంటే నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది
అవునా
లేదంటే అట్లేను ఉడక పెట్టేసి నానబట్టుకోకుండా ఏమంటే టైం పడుతుంది
అవునా
ఊ
పని ఏం లేదా ఇంట్లో ఇప్పుడు
ఆహా ఏం లేదు నాకు ఏం పని ఉండదు ను వచ్చిన్నప్పుడు నుంచి ఏమి పని ఉండదు
అవునా
ఊ అది అయినాక తిరగమాతు చేసుకొని తిరుగుబాతు పెట్టుకొని మసాలా ఉంటుంది కదా అది వేసేసి గింజలు వేసి మనకి ఎన్ని వాటర్ కావాల్నా అన్ని వేసుకుంటాము ఉడుకుతా ఉంటుంది అ అండ్ కుక్కర్లో పెట్టము
ఆహా
కుక్కర్ ఉంది కానీ పెట్టము ఉ ఉ
దానిలలో అయితే టేస్ట్ బావుంటుందంటారు కదా
అవును కుక్కర్ లో చేస్తే అయ్యది లేదు బాగుండేది లేదు ఆ ప్రెజర్కి తొందరగా చపాతి
చపాతి చేస్తారా దాంట్లోకి రైసేనా
మరి చపాతిను చేసుకుంటాం రైసుకి బాగుంటుంది అది
అవునవున్
చార్ల దె
ఆహ
ఆ
ప్రొద్దున్నే టిఫిన్ చేసుకుంటార ఖచ్చితంగ
ఆ చేస్తాము టిఫిన్
అంటే పూట పూట చేస్తార వంట కొంతమంది మార్నింగే చేసేస్తారు. రు కదా
ఆ కొంతమంది చేస్తారు, ఒక రోజు ముద్ద చేస్తాము టిఫిన్ లాగానే మార్నింగె లేదంటే హాఫ్టర్ నూన్ చేసుకుంటాము ఆ రాగి ముద్ద ఉమ్ లేదు అంటే దోశ ఇడ్లీ ఇడ్లీ అక్కడ్ల కాదు ఇడ్లీ పిండి తెచ్చి కాదు బియ్యం పిండే అడించుకొని బియ్యం దే నాన్ పెట్టుకొని దోసకి ఎట్లా నాన్ పెట్
అవును అట్ అంటే మా సైడ్ అయితే ఇడ్లీ పిండి అని ప్యాకెట్ వస్తది కదా
ఆ అదే నేను అహా ఇక్కడ లేదు ఇక్కడ అట్ల అమ్మెలే కూడ లేదు తక్కువ చాన తక్కువ ఇడ్లీ పిండి ఇడ్లీ ఎక్కువ ఆ నార్మల్ దోశకు ఎట్ల నానబెట్టుకుంటాం అట్లా నానబెట్టేసుకొని మిక్సీకి ఏసుకుంటాము ఏమంటే ఇది గట్టిగా ఉండే టట్లు ఏసుకుంటా
ఇడ్లీ ఇడ్లీలు స్మూత్ గానే వస్తాయా
ఆ స్మూత్ గా వస్తాయి బాగుంటాయి సేమ్ రవ్వతో చేసినట్లే అనిపిస్తది ఆ
ఆవిరితో చేస్తారే అట్లాంటిదా
ఆ అహ్ లేదు నార్మల్ ఇడ్లీ పాత్రలో నె పెడుతారు కదా అట్లనే చే సుకోవచ్చు ఆ దాని మాదిరె వస్తాయి
అహా ఇడ్లీ చేస్తే ఇడ్లీ లేకి ఏం చేస్తారు
ఇడ్లీలోకి మేము సాంబార్ ఇది రసమూను చెట్నీ చేస్తాము
ఇది చిట్లం పొడి అంటారే అది కూడ చేస్తారా
ఆహ అది లేదబ్బ అది ఎప్పుడు తినింది లేదు బాగుంటదా
అంటే కొంతమంది మామూల్గా చూపిస్తా ఉంటారు కదా హోటళ్లలో
పవుడ్లె
చిట్లం పొడి లాగ వడల మీద చేస్తా చల్లుతారు కదా లైట్గా
అ ఆ
అట్లా చూపిస్తారు కొన్ని హోటల్స్ లో అయితే ఇండ్లలో కూడ కొంతమంది వేసుకుంటారు
ఉమ్ అది ఏసిన్లేదు ఏం లేే మేము ఆ రెండు చేసుకుంటాం కాంబినేషన్
అవున బయటికి ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్యలో ప్రయాణాలు
పోయింటిమి మొన్న ఆదివారము ఈషా ఫౌండేషన్ కి
ఈషా
ఉమ్ ఉమ్ శివున్ది కర్ణాటకాల చిక్బ చిక్బల్లాపూర్ సైడ్ ఏ టూరిస్ట్ ప్లేస్ కాదు అది.
అంటే మీకు దగ్గరేనా అది.
ఆ వన్ అండ్ హాఫ్ హవర్ అట్లా అయితాది.
ఏమిట్లో వెళ్లింట్రీ.
బస్ లో పోయింటిమి.
అవునా బాగా జరిగిందా అక్కడంతా?
మ్ బాగా జరిగింది. మార్నింగ్ లెవెన్ కి అట్లా పోయినాము. టూవ్ల్వ్ థర్టీ వన్ కి అక్కడికి వెళ్ళినాము. చూసుకొని ఇంక రిటన్ త్రీ కేే త్రీ నో త్రీ థర్టీ నో సంథింగ్. నెక్స్ట్ బస్సెస్. ఆ నేను ఆ మా హాస్బెండ్.
అవునా బస్ కి వెళ్లి బస్ కే వచ్చినారా?
బైక్ లో కూడా పోవచ్చు అంటే ఇంగ త్రీ మెంబెర్స్ అయ్యేది లేదు.
అవునవును ఇబ్బంది అవుతుంది కదా?
అంతకు ముందు నందీ హిల్స్ కు పోయింటిమి అంతకు ముందు వీక్ లో అది అయితే బైక్ లో పోయేది.
అహా! వర్షాలు పడుతున్నాయి కదా అట్లే పోతారా మీరు కూడా.
లేదు వర్షము టుడే ఉందంటే వెదర్ చూసుకుంటాం. కదా వెదర్ రిపోర్ట్ లో ఉంటుంది. వర్షం పడుతుందా లేదా అని దాని పట్టి పోయేది.
మీ సైడ్ ఏవి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడైన్నా వెళ్తే తిరుపతికే మేము వెళ్ళేదైతే.
అవునా మేము పోవాల అని ప్లాన్ చేస్తా ఉన్నాము. అంటే అందరికీ అనుకూలంగా ఉండాల పోయేకి లాంగ్ కదా అది.
ఆ వెళ్ళాలంటే ఏమిట్లో వెళ్తారు? అక్కడికైనా ఆహా! ముందే టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా?
ఆ ముందే బుక్ చేసుకోవాల.
ఉహు ఆ అక్కడైనా చాలా జనం ఉంటారు. ఇప్పుడు అందరికి సెలవలు కదా
ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకో వన్ మంత్ వన్ మంత్ అయిపోతే అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాది.
అన్నీ ఓపెన్ చేసింటారు కాబట్టి అంత రష్ ఉండదు. ఇప్పుడు వెళ్ళినా ఒక రోజు అంతా దర్శనం పడుతుంది కదా?
చానా రష్ ఉన్నారంట.
ఆ అంటే కనుక్కున్నారా అప్పుడే.
చెప్తున్నారు. అదే కొంచెం గ్యాప్ ఇచ్చి అందరికి అనుకూలమైతే ప్లాన్ చేసుకొని ఏ మంత్ లో పోయది. బుక్ చేసుకోవాలి టికెట్స్. ఆ లేదు లైట్గా నే తినేది.
ఏది బాగా తింటారు.
ఆ చికెన్, అది ఇక్కడ చికెన్ వచ్చేసి నార్మల్ గా బాయిలర్ కోళ్లు అట్లా ఉంటాయి కదా? అయితే అమ్మేది అవి కాదు గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి కదా?
ఆ నాటి కోళ్ళు
నాటి కాకుండా నార్మల్ గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే కోళ్ళు. ఆ రెండూ క్రాసు ఏమో అంత ఐడియా లేదు ఆ నాటి కోళ్ళు కిందికే వస్తుంది.
మ్
నాటి కోడిను తింటాము. అంటే ఇక్కడ దొరికెళ్లేదు ఎక్కువ టౌన్ లో కొంతమంది ఫేక్ అమ్ముతారు. నాటి కోడి లాగానే ఫేక్ అమ్ముతారు అందుకే తీసుకునే లేదు పక్కనే పల్లెలు ఉంటాయి. కదా వాళ్ళ దగ్గర పెంచుతా ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి
మేము ఇక్కడే క్లీన్ చేపిచ్చేసి చేసుకుంటాము.
మీరే చేస్తారా అది కూడా?
ఆహా? వచ్చేల్లేదు బయట చెప్చుకోవాల. అల్లం తెచ్చి కూర చేస్తారు. అది అంతా క్లీనింగ్ చేయిచ్చేది బయట.
ఆ అంటే కబాబు అట్లా చేస్తారా?
ఆహా! అవి ఆయిల్ తక్కువ తినేది అందరము. ఏవన్నా తిన్ ఇంట్లో ఆయిల్ తక్కువే బిర్యానీని చేసుకుంటాము. లేదంటే కర్రీ చేసుకుంటాము. ఆ హోమ్ మేడ్ ఏ
బయట ఫుడ్స్ తినరా?
తింటాము లైట్ గా ఎప్పుడన్నా తెచ్చుకుంటాం లో త్రీ ఫోర్ టైమ్స్ కు అట్ల ఆ అందరూ తింటారు. అవునా అవును అవునా అందరూ తింటారు. కొంచెమైనా లైట్ గా అయినా తింటారు అందురూ.
ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళాలంటున్నారు కదా? ఫ్యామిలీ మొత్తం అందరూ వెళ్తారా?
ఫ్యామిలీ అందరూ పోయేకే ప్లాన్ చేస్తా ఉన్నాం. అందరికి అనుకూలంగా ఉండల్ల లీవ్స్ ఉండల్ల ఉమెన్ ప్రాబ్లమ్స్ చూసుకోవాల
అవునా
సరే ఇంకేమి లేదు టైం చూడటానికి
ఇంకా థర్టీ సెకండ్స్ మా సైడు నిన్న పడింది ఇంకా సాయంత్రంగా
మాకు నిన్న మార్నింగ్ కొంచెం లైట్ పడింది అంతే ఈరోజు పడలేదు. మేఘాలు కూడా లేవు. చుక్కలు వచ్చినయి.
మీకు ఎండా ఉందా బాగా?
లైట్ గా ఉంది ఎండ
అవునా మాకు బాగా ఎండగాస్తంది
ఉమ్ సరే అండి ఆ ఓకే